ఫోన్ కట్ అయితాంది ఏందీ అక్క
సగం కాగానే కట్ అయితాంది
ఏం చేస్తున్నావ్ హలో
ఆ ఆ చెప్పు
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇదిగో చిన్నకి పాలిచ్చిన
ఆ పడుకుందా
టే
ఉమ్
పడుకుందా మీ పాప
పడుకుంది
అయిపోయినాయ టాస్క్లు పూర్తి
ఆ అయిపోనాయి
ఎత్తుకొ బొంద్దలే ఎత్తుకు ఎత్తు పెట్టక పోయినా తలకి ఇంకో బొంతు ఉంటది చూడు అదే దీంట్లోది హలో పాలు కక్కుతాంది అన్నవు కదరా, తలకాయికి ఎత్తి పెట్టి పండపెట్టక పోయినావ అంటన్న, బ్రీతింగ్ కూడా మంచి ఉ ఉంటది సరిది అయినప్పుడు
పడుకుంది మళ్ళా అదే, లెప్తే మళ్ళా బోర్ల పడుతుంది గా అటు ఇటూ. అగ మాగాం చేసుకుంటా ఉంటది.
ఊ లెప్తే
లో
ఏమైతది లిప్తే?
లేతే మళ్ళీమో తీసినాక మళ్ళ అట్నీ చెత్తా ఆగమాగం చెత్తా ఉంటది.
ఆ
ఆ గింత సౌండ్ వచ్చిన మెలుకుతదంతే
ఉహు
పనుకున్నాడు అక్క. తిన్లా అక్క ఇంక తినాలి.
మీకు ఆ పేద్దోడు పడుకుంటాడు. ఇగో చిన్న పాలిస్తనే అ టాస్క్లు ఉంటే ఇస్తా అన్నయ్య వచ్చిండు గా టాస్క్లు ఉంటే చే
ఆ
ఉ
ఎం కూర మీద్
కూర సొరకాయ
అ
ఊ హలో
తాత
ఏంటిదిరా
ఏం లే
వాయిసు చిన్నగ ఇనపడతాంది.
నా కూడా అట్లే వినపుడతాంది నికనే
అవునా ఎందుకో అట్లా సిగ్నల్ లేకుండ అయిపోయింది.
సిగ్నల్ కట్ ఉంది. ఫస్ట్ సారి చేసినప్పుడు కూడా అట్నే పడ్డది, రీ కనెక్టింగ్ అని పడ్డది కట్ అయి
ఉమ్
మళ్ళీ ఇప్పుడు కూడా అట్నీ చిన్నగ అర్ధమైతది
ఆ
మాట చిన్నగ వత్తుంది.
చిన్నగా వత్త
పడుకున్నరా?
ఏమ వినబడతలేదు అసలు, ఈ టాస్క్లు ఎట్లా చెతారో ఏమో గాని.
ఉ పడుకున్నరా అంటున్న
ఆ ఆ పడుకున్నా, ఇది కొంచెం చేస్తే మంచిగా ఉంటది కదా అని చేత్త.
తానేం చేతాంది?
పెద్ద ఆమె కూడా కొన్నది వా
వచ్చిండ బావ వచ్చిండ?
చెప్పు
బావ వచ్చిండా అక్క?
శివ్వా
ఆఁ
అశోక్ బావ ఎలా
హలో
మ్మ్ మ్మ్ చెప్పు
బావ వచ్చిండా అంటున
ఆ వచ్చిండు వచ్చిండు అనే ఇగ ఫోన్ చేత్త గుడ్డి చెద్దురి
మ్
మ్ ఉబ్బరితాంది బాగా. చెద్దురి హలో
అక్క
మీ కాడ ఉన్నదారా బాగా సలి అదే ఉబ్బరీత?
సీలింగ్ చేసిండ్రు గా మంచిగానే ఉంది
అర్ అర్థం కావట్లే
సీలింగ్ చేసినాంగ సీలింగ్ చేసిందిగా మంచిగ్నే వుంది అదే మా అత్తగారి ఇంటి దగ్గర అయితే ఉడకపోతది సచ్చేటోలం.
అవును అది ఇంకా కిందికి ఉటంది కదరా!
ఆ రేకులుగా.
మీ అత్తోళ్ళు అంళ్ళ ఉండట్లే
ఉండట్లే వాళ్ళు వేరే ఉంటాళు
హ్మ్ హు
ఎవరికి వారు సపరేట్ గానే ఉంటరు.
ఆ వాళ్ళకి మంచిగా ఫ్రీ ఉండాలే
ఆ మా మామయ్య ఉండడు డ్యూటీ కి ఎళ్తడు. ఎట్టగా అత్తమ్మొకతే
ఆఁ
మా మామయ్య ఎట్లాగు ఉండడు అక్కా అత్తమ్మొకతే ఉంటది.
ఏం జేత్తడ్
ఆఁ
మీ మావయ్య ఏం జేత్తడు అంటున
వాటర్ ప్లాంటూ, వాటర్ ప్లాంటుది ఉంటది
క్యాన్లేత్తడా
క్యాన్లు గాదు ఆ ఆడుండి వాటర్ గి ట్ట వడ్తడు. కాదు ఆడుండి మోటర్ వేసి, మోటర్ బంజేసుడు, అక్కడ నైట్ అంత ఉంట
ఆఁహా
మ్ పోవాలనుకుంటే ఒక్కొక్క రోజు బండికి గూడ పోతడు.
ఆఁ
పోవాలనుకుంటే ఒక్కొక్క రోజు బండికి గూడ గోతరు. పోతారుగా అదే ఆటోకి. ఆఁ అట్ల గూడ పోతర్
హలో హలో
హలో
ఆఁ ఆ ఎంతోతైరా?
ఏమో అక్కా ఇగ అంతా ఏం అడగలే ఇప్పటి వరకు.
ఆ
అందుకే మోర్
పోతాండా మీ ఆయన కార్ కీ
ఆ
ఆ
ఎందక్క
కార్ కార్ దోలు తాండ రా మీ అయన అంటానా
కార్ ఎ తొల్తాడు
ఆహ వచ్చిండా
రాలె ఇంకా అక్కడే ఉన్నాడు
అంటే యాక్టింగ్ లకి పోతాడా ఎట్ల
నటీన్ల ఎం కాదు ఉన్నాది కా మాకు ఓన్ కారు
అదే ఓన్ నే ఉంది గాని
దానికే పోతాడు పోతే కిరాయికి పంపితాడు లేకపోతే ఈయనైనా పోతాడు
ఆ
మ్ కలిపి తీసుకుపోతే కొంతమంది ఇక వాళ్ళే తోలుకుంటారు వాళ్ళే తీసుకుపోతే
పెళ్ళికి పెళ్ళిలకు పేడతడా
పెళ్ళలకి పెడతాడు లాంగ్ టూర్ లకి పెడతాడు అన్నిటికి పెడతాడు
ఆహా మీ బావ కూడా కార్ ఎట్టింది ఇద్దరకి కార్లే నా
ఆ ఇద్దరు కార్ కె
ఆయన కూడా ఇట్లనే దొలుతాడా మీ మీ ఆయన లాగానే
ఆహా ఆయన్ను బస్ స్టాండ్ దగ్గర పెట్టుకున్నారు
ఆ
బస్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుంటుడు ఆయన
ఆహా ఎరైనా బిలిస్తే పోయటట్టు పెట్టుకుంటడా
ఆహా అంటే ఇక సీరియల్ వైజ్ గా పెడతారు బండ్లు
మ్ అప్పుడు స్వీట్ షాప్ పెట్టేగా
అది అది వేరె ఊర్లా
ఉన్నాద మరి అది
అది లేదు అది ఎప్పుడో తీసేసుకుని వచ్చిండు గా దూరం అయితంది అనేసి వచ్చిండు
ఆ
దూరమతుందనేసి వచ్చిలు
ఆంధ్ర కాదు
ఆ ఆంధ్రా దా
ఏం కూర వండినవ్
కూర గుత్తి వంకాయ కూర
ఆ
గుత్తింకయ అద్ జేతరగా
గుత్తోంకయ్ చేసినవ ఆహా మీ అమ్మాయ్ ఇంగ అమ్మ మెడిసిన్ తోటి క్యూర్ కాలుట్టిందిగా
ఆ
ఆ ఫోన్ చేస్న మొన్న కొంచెం డల్ గానీ మాట్లాడింది
ఆ అదే అయిపోయిందంట టాబ్లెట్లు రేపు తీసుకోని
ఆహా రిసీపి పెట్టామని పోయినావు ఇక్కడ సోసందర కాడ తెచ్చుకుందట
రి అయి వేరు ఈ వేరు
మ్మ్
మ్ మళ్ళా ఈ మందులు అయ్యాం మందు
అయ్యేమో నొప్పులకి ఇక ఏతే కన్న ఇ అయ కనుక వాడకపోయిందనుకో లేవ లే ఎక్కు వెయ్యమా అది నడువుల కీగా
కాదు అట్ల నొప్పులకు మందులు వాడొద్దట కిడ్నీలు ఖరాబ అయితాను
తుందక్క మ ఇబ్బంది అవుతుంద వాడకపోతే మరి
ఉమ్
స్కానింగ్ చేసి ఎన్ని మందులు పడిన మరి అట్నే అవుతుంది సూదులు వేసుకున్నది గూల్ కోజలు పెట్టించుకుంది
అలా
హలో
గ్లూకోజ్ పట్టించుకుంటే సెట్ అయింది మరి
అది కూడా సెట్గా లే లేదు టాబ్లెట్ల తోటే ఇప్పుడు కొద్దిగా కొద్దిగా మరి ఎక్కడ ఉండ లే ని టాబ్లెట్లు వేసుకు మంచిగా ఉన్నదని పంపండి
టెన్మింట్యూస్ అయ్యిందా ఎలా
హలో
అక్క
ఎన్ని మినిట్స్ అయ్యిందిరా ఇంకా ఇది నీతోటి ఆ పిల్లతోటి ఏదో కావాల్సినంత మాట్లాడు
అయింద అయింది కా అటేళ్లు హ
మళ్ళ చేతవు కదా మూడు సార్ల చేస్తా ఎత్తు కట్ చేస్తే కట్ చెయి
సరే అది కట్ అవుతుంది మళ్ళ ఒక్కొక్కసారి ఎత్తుతునేమో
ఆ ఒక్కోసారి కట్టయితంద అదే మూడుసార్లు కట్ అయితది ఆ
అంటే ఒకసారి టెన్ మినట్స్ మాట్లాడుతే చాలా
ఆ ఆ
ఒకసారి టెన్ మినిట్స్ మాట్లాడితే చాలా ఒక పర్సన్ తోటి
ఆ
చల్
ఆ అర్ధ కలేదు